ఏం చేస్తున్నారు
ఇప్పుడే ఆఫీస్ కి వచ్చాన్రా
ఆఫీసా ఈరోజు బక్రీద్ కదా
మనకి సెలవులు ఏవి ఇవ్వట్లేదు లాస్ట్ ఇయర్ ఇచ్చారు గాని ఇప్పుడు అసలు ఇవ్వడం మానేసారు
అదేంటది పరిస్థితులు అన్ని రోజులు ఒకలనే ఉండాలి కదా.
ఎలాగ ఉంటాయి కొత్త కొత్త వాళ్ళు స్టాఫ్ వస్తారు, ఆ స్టాఫ్ రావడం వల్ల ఏంటంటే రూల్స్ అనేవి మారుతుంటాయి దానికి మనం ఏం చయలేం.
అది కరెక్టే సంవత్సరం సంవత్సరం పెరిగేకళది రూల్స్ అనేది మారుతాయి ఎక్కడ ఉన్న పరిస్థితుల లేండి
వాల్ అడ్మిషన్స్ కోసం ఇవన్నీ చేస్తారు ఇలాటప్పుడు సెలవులు ఇచ్చారంటే మాత్రం వాళ్ళకి అడ్మిషన్స్ జరగమనే భయం ఉంటుంది. ఆ భయం మీద ఎవరు జాయిన్ అవ్వకపోతే మనకి శాలరీస్ టైంకి ఇవ్వలేరు కదా.
ఆహా అవును ప్రతి సంవత్సరం అడ్మిషన్లు బానే వస్తాయా
హా పర్వాలేదు బాగానే ఉంటాయి అడ్మిషన్స్ అయ్యాయి, వాటికి ఏం ప్రాబ్లం లేదు, మనం అడ్మిషన్ చేస్తే ఇంక్రిమెంట్ అడ్ అవుతుంది.
ఓకే ఓకే సూపర్ సూప్ బ మరేంటి ప్లాన్స్ ఈవినింగ్
ఈవనింగ్ ఏముంది ఇంకేట్ ఉంటే ఈ రోజ అయినా లక్ష్మవారం కదా, శనివారం అంటే ఏదో ప్లానింగ్ అనేది ఉంటది. లక్ష్మీవారం పూట ఏముంటాయి
పంతొమ్మిది లక్ష వరకు కూడా ప్లాన్ చేస్త్ చెస్తారు కదా బక్రీద్ కాబట్టి బిర్యానీకి వెళ్ళడం బయట తిరగడం
మనం ముస్లిమ్స్ అయితే మనం చేసుకోవచ్చు పర్వాలేదు మనం ముస్లిమ్స్ కాదు కదా.
ముస్లింలు అయితేనే బక్రీద్ చేసుకోవాలని తములు చేసుకోకూడదా?
మనగలో చేసుకుంటాం ప్రక్రీతి అనేది మన పండుగలు మనం చేసుకుంటాం ఏ మతం వరకు ఆ మతం వర పండుగలు చేసుకుంటారు
అందరు మొత్తం ఒకటే అదే భారతీయులు అనమాట కుత్తం
అలాగ అందరూ ఉండరు కదా అలాగంటే ఈ దేశం ఎప్పుడో బాగుపడుతుంది మనం బాగుపడతాం
త్తారో ఏ ఎవరై అయితే అమ్మాయి అర్ధరాత్రిపూట కూడా బయటికి వెళ్తుందో అదే నిజమైన స్వాతంత్రం అయినట్టు.
అయితే బాగా వస్తుంది స్వాతంత్రం కూడాను మాస్టర్జీ పాత్రలోనే వస్తాయి.
అరేంటి మీ కొలీగ్స్ అందరుూ బాగున్నారా?
ఆ బానే ఉన్నార్ ఇంకేంటి మరి
ఇంకేముంటాయండి రా ఏముండవు బయట ప్రపంచాన్ని ఆస్వాదిస్తున్నాను అసలు ఈరోజు వర్షం పడ్డది క్లైమేట్ చాలా కూల్గా ఉన్నది
అవును నిన్న రాత్రి గాలి వేసింది బాగా ఇంట్లో కూడా నా విపరీతమైన గాలి వచ్చింది కిటికీలు తప్పతప్ప బాధే మాకు చాలా భయం వేసింది ఆ పిడుగులు చెప్పడం వల్ల
పిడుగుల శబ్దం వల మీకు భయం కూడా వేస్తాదా
మరీ టీవీలు ఫ్యాన్లు అయిపోతేఎలాగ
టీవీలు ఫ్యాన్లు పోతే ఎట్లా అంటే కొత్తవి బాగు చేసుకుంటారు
మొత్త బాగా చేసేట్టు కాంటే నాట్ రిపేరబుల్ అయిపోతాయి మా కంప్లీట్గా కండెన్సర్ కాలిపోతాయి వైండింగ్ పోతది ఇంకా దాన్ని స్క్రాప్ కింద పడేయాల్సి ఉంటది అన్నమాట ఇంకేటియితే
రిపేర్ చేయడం అవ్వదా
అవి రిపేర్ అవవు రిప్లేస్మెంట్
రీప్లేస్మెంట్ ఆ మనం చేసుకోవచ్చు కదా ఏదైనా వర్క్ నేర్చు కొన్ని రిలేటెడ్ చెయ్యొచ్చు కదా
చేయవచ్చంటే మనకి వైండింగ్ చేయడానికి సరైన మెషినరీ తర్వాత ఆ వైరు కాయిల్ వైర్ అనేది ఉండాలి అది లేకపోతే మనం చేయలేము
కాయిల్ వైర్ బయట అమ్ముతారా
ఆ అంతే దానికి ఎన్ని రౌండ్స్ ఉండాలనేది కూడా కౌంట్ ఉంటది వైండింగ్ చేసినప్పుడు కూడా మన ఇష్టం వచ్చినట్టు ఎయ్యడానికి లేదు అది
కాయిలు బట్టి వేయడి అంటార అయితే ఓకే ఓకే
ఇంకేటి విశేషాలు
విషయాల నే ఈరోజు బిర్యానీకి వెళ్దాం అనుకుంటున్న వస్తారా
బిర్యానియా ఈ రోజు ఎందుకో బిర్యానీ
బాంటది ఈ రోజు కొద్దిగా అసలే క్లైమేట్ కూడా బాగుంది
ఈరోజు క్యారేజ్ కూడా తెచ్చుకున్నాను నేను ఆఫీస్ కి
క్యారేజ్ ఎప్పుడుూ ఉండేదే వేడి వేడి బిర్యానీ తింటే ఈ వేడి మొక్క మొక్కలు హైలైట్ ఉంటది
అ అందుకులేక్క క్యారేజ్ అనవసరం ఉందిపోతాది
క్యారేజ్ ఆ దాన ధర్మాలు చేస్తే పుణ్యం వ సరే
ఇంట్లో మావిడ బాధపడితది క్యారేజ్ తినకుండా పట్టుకెళ్తే
మీయావిడకి తెలీదు కదా
క్యారేజ్ ఏంటి చేస్తాం
క్యారేజా మాకు తెలిసిన పేదోలున్నారు అతనికి అన్నం పెడితే ఒకపూట అన్నం పెట్టినట్టు ఉంటది
మ్ సరే సరే అలా చేద్దాం లే
ఆ అది ఏ టైం కెళ్దాం
మధ్యాహ్నం మన లంచ్ టైమ్ ఉన్నది కదా
లంచ్ కే మావూలు ఈవినింగ్ అయితే బావుం కదే
ఈవనింగ్ అంటే నేను లోకల్ కాదు కదా బస్సులో ఎళ్ళిపోవాలి కదా మళ్ళీ నీ
మీకోసం రాపిడో బుక్ చేస్తాం
రాపిడో బదులు ఆ బిర్యానీ డబ్బులు అక్కడే తినేవచ్చు రాపిడో డబ్బులుకి
ఎక్కడ
ఆ ఊర్లీని ప్రహ్లాదపురంలొ తినేవచ్చు
అక్కడ ఎంత బిర్యానీ కాస్టు
అక్కడ మినిమం హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాది
హండ్రెడ్ నుంచి స్టార్ట్ ఆ హండ్రెడ్ రూపీస్ బిర్యానీ బావుంటదా
ఆ పర్వాలేదు
పీస్ లేస్తడా చికెన్ పీస్లు
ఆ చికెన్ పీస్లు మూడో, నాలుగో వేస్తాడు
మూడు, నాలుగు చికెన్ పీసులేసి అంతా బాగా చేస్తారా
మ్ కాపోతే నేను ఎక్కువగా బయట తినను వాళ్ళు ఏవోవో కలర్ ఫుడ్ కలర్స్ అవి కలుపుతారు కదా అది ఆరోగ్యానికి మంచిది కాదు బయట ఫుడ్ తినడం అనేది ఏవో ఒకటి కలర్స్ కలుపుతారు మ్
నైట్ మీరు ఆరోగ్యాన్ని గురించి బాగా పట్టించు కుంటుందానైతే
మ్
అది మా ఏరియాలో బిర్యానీ ని మినిమం కాస్ట్ వన్ ఫిఫ్టీ రూపీసు మరి మీ ఏరియాకి అంత ఎందుకంత డిఫరెన్సు
చిన్న షాపులు కద
మావీ చిన్న షాపులే
చిన్న షాపులే కానీ ఏరియాని బట్టి ఉంటుందన్నమాట ఇప్పుడు మధురవాడ అనేది కాస్ట్లీ ఏరియా అక్కడ రెంట్లు తక్కువ ఉంటాయి కాబట్టి దానికి తగ్గట్టు వాళ్ళు ఇచ్చేస్తారనమాట.
ఇక్కడైనా రెంట్లు ఎక్కువే ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది
కంట్రీ కాదు సిటి
ఓ సారీ రాంగ్ రాంగ్
ఉ కదా
అవును వీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంటేజ్ కరెక్ట్ పె మరి ఎందుకు పెట్రోల్ రేట్లు పెరిగిపోతుంది త్తనాయ్
పెట్రోల్ రేట్లు జనాలుందరూ ఎక్కువగా వెహికల్స్ తిరుగుతున్నారు పెట్రోల్ నిల్వలు అయిపోతాన్నాయి సాధారణమైన వ్యక్తులు కూడా ఈ మధ్యకాలంలో కార్లు కొనడం మొదలుపెట్టారు ప్రతి ఒక్క బ్యాంకు కూడా లోన్లనే ఇస్తుంది ఆ లోన్లు ఇవ్వడం వల్ల ప్రతి ఒక్కడికి కూడా అదొక బడ్డెన్లా లేదు ఎలాగైనా తక్కువ అమౌంట్ అమౌంట్ త లోన్ కట్టేసి క్లీడ్ చేసుకుంటున్నారు ఎన్ని నెలల అయినా పెట్టుకొని
నేను కూడా అబ్జర్వ్ చేశాను అందరు బళ్లు కార్లు కొంటున్నారు మరి వాళ్ళకి ఎక్కడ డబ్బులు వస్తున్నాయో ఏంటో అర్థం కావట్లేదు
అదే చెప్తున్నాను కదా ఇప్పుడేటి మామూలుగా వాళ్ళకి లోన్స్ అనేవి ఇస్తున్నారు ఒకప్పుడంటే మొత్తం ఫుల్ క్యాష్ ఇచ్చి కారు కొనుక్కోవాల్సిన పరిస్థితి ఇప్పుడు అలా కాదు కదా కంపెనీలు పెరిగాయి షాపులు పెరిగాయి దానివల్ల వాళ్ళ ఏటి ప్రతిది కూడా లోన్ ఏమో ఆల ఇస్తున్నారు జీరో పర్సెంట్ ఫైనాన్స్ మీద ఇవ్వడం జరుగుతుందండి బ్యాంక్ వాళ్ళు షాప్ వాళ్ల్ కూడా
ఫైనాన్షియల్ బ్యాంకా అదే ఈ ఎం ఐ తీసుకుంటే
అది ఎ ఎన్ని నెలలు కావాలంటే అన్ని నెలలు పెట్టుకుంటారు సంవత్సరాలు లెక్కని
ఏ కారే బాంటది అంటారు
మన పొన్న మన కట్టు కొన్న డబ్బుని బట్టి మనకు కావాల్సిన కారు తీసుకోవచ్చు అరణ పోయా ఉన్నా కార్ పోనే కారు కొనే ఇది ఉందా నీకు
హ్మ్ భవిష్యత్తులో మంచి కారు కొంటాను లక్ష లక్ష కార్ పది కోట్ల కారు కొంటాను
పది కోట్లు మంచిదే
గాల్లో ఎగర్తది అ కారు గాల్ల్లో ఎగర్తది
ఇంకేటి అయితే ఏది ఏమైనా డబ్బులునే విపరీతంగా ఖర్చు పెట్ట పటుకు
డబ్బులునేది విపరీతంగా ఖర్చు పెట్టకూడదా మనసుని సాటిస్ఫై పని చేస్తే
అందరూ సాయం చేస్త వస్తారు కానీ రోజులు ఒకప్పుడులా లేవు అంత స్వార్థపరలు అయిపోయారు
స్వార్థపరులు ఎలా గుర్తించాలి సారు మీ ఐడియా ప్రకారం
స్ార్థపర్ల అంటే మనం ఇప్పుడు ఏదైనా అతనికి సాయం చేస్తాం అనుకో అతను ఆ టై లో మనకి సాయం చేసాడునుకో
హూ మరి అతనుదగ్గర డబ్బులు లేకపో సాయం చేయకపోతే
అది మనకు తెలుస్తుది కదా డబ్బులు లేవు సాయం చేయలేకపోయాడు అని డబ్బు ఉండి సాయం చేయలేదంటే ఆడ వర్క్ అయితే ఎవరినైనా అడుగుతాడు లేకపోతే మానేస్తాడు ఎవరికి ఇతరులకు సాయం చేయడు
అతని దగ్గర డబ్బులు ఉన్నాయి లేవని మనకెల తెలుస్తది అసలు
ఇప్పుడు నీ ఫ నీ ఫ్రెండ్ ఎవడో అవుతాడు కదా
అవును కొంత కొంది డబ్బులున్నా కూడా ఎవ్వరు కదా ఏ వీళ్ళ కిందుకు ఇవ్వాలి మనకి అవసరం
అవునా అప్పుడే నీకు ముందు తెలుస్తుంది కదా వా డబ్బన్న వాడా లేదా అనేది నీకు తెలుస్తుంది
అలా చెప్పలేము లేండి ఈ ప్రపంచంలో కష్టం కొద్దిగా
ఆ డబ్బు ఉన్నద లేదా నీకు తెలిదా
అలా ఎలా తెలుస్తది
టే చదువుకున్నట్టు తెలీదా
ఏం కొంతమంది అబద్ధాలు చెప్తారు కద అందరూ నిజాలు చె కలా ఎలా చె త
ఫ్రెండ్ అంటే నువ్ కలిసు తిరుగుతావు వాటితో ఎక్కడికైనా వెళ్తావు సినిమా షికార్లకి వెళ్తావు
సినిమా సీకార్లు అంటే నేను ఎవరితో సరికి వెళ్ళలేదం అంటే వాళ్ళు ఎప్పుడుూ అన్నారు కానీ చాలాసార్లు ఏమి వెళ్తామని నేనే వెళ్ళలేదు మ
అలాటప్పుడే తెలుస్తుంది ఫ ఫ్రెండ్స్ ఏటనేది
ఆ అదేదండి కరెక్టా మీరు చెప్పింది కొన్ని విషయాలు నేర్చుకోకాలన
అదీ నేను ఎప్పుడు కూడా ఎలాంటి మంచి విషయాలు చెప్తుంటాను డబ్బులు ఏ దుబారా చేయకూడదు
ఆ డబ్బులు డబ్బారా చేయకూడదు ఉన్న దాంతో తృప్తిగా బతకాల అంటార అయితే
హ్మ్ ఇప్పుడు ఎవరో ఇప్పుడు ఎవడు డబ్బు ఉన్నడు చేస్త స్తాడు ఆడికి డబ్బు ఉంది కాబట్టి ఆడు చేస్తాడు ఆడు చేసినా తప్పులేదు ఆడికి డబ్బు ఉంది కాబట్టి మనం కూడా అలా చేద్దాం అనుకుంటే
మరి మనం కూడా డబ్బులు సంపాదించాలైతేా ఎక్కువ
సంపాదించాలంటే దానికి కొన్ని మార్గాలనే వెతుక్కోవాలి
ధ్యానం చేస్తే మార్గాలు ఆటోమేటిక్ గా అవే వస్తాయండి
ధ్యానం అంటే ఏటి మనిషి ప్రశాంతత కోసమే ధ్యానం అనేది
అవునా ఉహుం ఓ చెరండి మీకు చాలా నాలెడ్జ్ ఉంది ఈసారి మీ దగ్గరికి వచ్చేస్తున్నాను ట్రైనింగ్ తీసుకుంట మంచిగా చెప్పండి నాకు
సరే సరే
ఓకే అండి
హ్మ్ సరే సరే ఆ బై సి
ఇది కనిపిస్తూ